హలో హాయ్ండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు చేయట్లుని తింటున్నా
అవునా టిఫిన్ తింటున్నారా లంచా
టిఫన్ండి మీరు చేసారా టిఫిన్
ఆ తిన్నానండి తిని ఖాళీగా ఉన్నా అని కాల్ చేస్తున్నా ఇక
అవునా ఏం కర్రీ వేశారు
కర్రీ టమాటా పచ్చాడి చేసినా అండి పొదుగాల దోశాలు వేసిన ఇక అదే అన్నమ్మాలకి కూడా అయితదని అదే ఉంది ఇక
ఆహా
మీరేం వండిన్నారు
నేను అన్నం పప్పు
అవునా అయిందా పని
అవునే మీరేం చేస్తున్నారు
ఏం లేండి పని అయిపోయింది మా పాప పడుకుంది ఖాళీగానే ఉన్నాయిక
అ
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
లేదండి నేను న్యూలీ మ్యారీడ్
అవునా మీ హస్బెండ్ ఏక్కడ ఆ
ఆ చెప్పండి
మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు
మా హస్బెండ్ ఎలక్ట్రి సిటీ జ ఎలా
అవునా
మీరేం చేస్తుంటా
ఆ నేను ప్రజెంట్ వైఫ్ హౌస్ వైఫ్ అండి చదువుకుంటున్నా
ఎక్కడి వరకి చదువుకున్నారు
కామ్ కంప్యూటర్స్ అయిపోయింది ఇప్పుడు బీఈడీ చేస్తున్నా
ఓకే
అ
మీ హస్బెండ్ ఏం చేస్తాడు
ఆ మా హస్బెండ్ కా అంటే ఇట్లా క్యాబ్స్ ఉంటాయి క్యాబ్స్ ఉంటాయి కదా అవి ఏమంటారు అడ్డాల అ అడ్డా దగ్గర ఉంటాయ అన్నమాట క్యాబ్స్
ఓకే
ఆ అవి నడిపిస్తూ ఉంటాడు బిజినెస్ టైప్ లాగా ఇక
ఓకే
ఊ మీరు ఇద్దరే ఉంటారా మీరు అత్త మామ వాళ్ళ దే తోటి ఉంటారా అండి
ఆ లేదు మా అత్తమ్మ మా మామయ్య వాళ్లతోటి ఉంటాం
అవునా
మీరు
మేం సపరేట్ గానే ఉంటామండి
అవునా
ఆ ఇక ఊర్లో అక్కడ ఏం పనులుంటాయి చేసుకోడానికి నా చదువుకు కూడా ఇబ్బంది అవుతుందని మేము సిటీలకే వొ
ఓకే సిటీలో సిటీలో ఉంటారా
అవునండి
మీ హస్బెండ్ మీ హస్బెండ్ దీన
ఆ తిన్నారండి తిన్నారు పడుకున్నారు మా పాప మా హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు ఇగా ఆమె లేస్తే ఈక ఫుల్ గోలా సతా ఇస్తది ఈగ
జాబ్ చేస్తారాండి
ఏం లేదండి ఇంట్లోనే కాలి ఇంకా పాపని చూసుకోవాలి కదా మా పాప వన్ అండ్ హాఫ్ ఇయ్యారే
ఓకే
ఉ ఆమె తోటే సరిపోతది ఇక ఫ్యూచర్ అంటే ఇక బిఈడీ చేస్తున్నా కదా బిఈడీ అయిపోయిన తర్వాత ఇక కొంచెం అటో ఇటో కొంచెం కష్టపడితే ఏదైనా ఒకటి చేసుకోవచ్చు తానే గవర్నమెంట్ కాకపోయినా కొంచె ప్రైవేట్ స్కూల్లో నైనా చెప్పుకోవచ్చు కదా
నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసినా బీకం కంప్యూటర్స్ ఖాళీగానే ఉంటున్నాను ప్రజెంట్ అయితే
ఆహా ఎక్కడ చిన్న పిల్లలు ఉంటే ఈలను వదిలిపెట్టే ఏ పనులల్లా పోలేము
ఊ అవును
చూసుకునే వాళ్ళుంటే అంత అనిపియదు గాని చూసుకునేటోళ్లు లేక ఇబ్బందీ
అవునవును
ఉమ్మ్మ ఇంకా అండి రీసెంట్‌గా ఏమన్నా మూవీస్ జూశారా
ఆ చూసాను ట్వంటీ నైన్ స్టార్
ఆహా బా ఉందా
ఆ బా ఉంది
అవునా టీవీలో కూడా వచ్చిందనుకుంట లే లేదు ఒ నేను ఎక్కడో టీవీ లోనో జూసా డిజనీ లోనో ఈవింగ్స్ లోనో జూష్నా
లేదు అది నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ ఒ ఓకే నెట్‌ఫ్లిక్స్ లో ఉందా అదే ఎక్కన్నో జూష్నా అన్ని వెబ్ సిరీస్ లనే జూష్నా కానీ మూవీ చూడలే జస్ట్ మూవీ పేరు జూష్నా ట్వంటి నైన్ అని
ఆ బా ఉంది
అవునా చూడాలైతే హే ఖాళీగా ఉన్నప్పుడు
హ్మ్
ఉమ్మ్
మీరేమన్నా జూసారా రీసెంట్‌
రీసెంట్‌గా ఏం మూవీస్ జూష్నా హా ఏ మూవీస్ జూడలేదండి రీసెంట్‌గా. ఇది అగలీ స్టోరీ అద జూష్నా రీసెంట్ గా
ఆ నేను కూడా జూష్నా టూ డేస్ బ్యాక్ ఏ
ఆ నేను నిన్ననే జూష్నా అది కూడా టీవీ లో వస్తేనే జూష్నా డిస్నీ హాట్‌స్టార్ లో
డిస్నీ హాట్‌స్టార్ లో వస్తుందా
అవుననును అందులో వస్తుంది అందుకనే ఇగా నిన్న ఖాళీగ ఉన్నాని నిన్న నైట్ జూష్నం
ఆహా
ఎండ ఆ థియేటర్ కళ్లె ప్లాన్ అంటే ఇగా నైన్టీన్ కి సామ ది సినిమా ఉంది గాబట్టి మా ఇంటి బంగారం దానికి ఎల్తా ఎల్తే
ఆహా
ఉమ్మ్
మీ డైలీ రొటీన్ ఏంటండీ
డైలీ రొటీన్ఏముందండి, పెళ్లైనోళ్లు ఇంట్లో లేవాలా హా, ఊకోవాలా, తుడుచుకోవాలా. హ్మ్ అంట్లు అన్నం కూర బట్ బట్టలు పిల్లకు దినపించుకోవాలి అదే అయితనే ఉంటది ఇగా డే అట్లా ఉమ్మ్ పెళ్లిగాక పెళ్లిగాక ముందు అమ్మ దగ్గర ఉండే కాబట్టి ఏం తెల్వలేహె
నేనైతే నైన్కి లేచేదాన్ని
హే హే హు ఆ సేమ్ పండుకునేదే నేను ట్వెల్వ్ వన్‌కి పడుకునేది
సేమ్ నేన్ గూడా
ఎం లేవటం, లెవెనూ అప్ అప్పుడు లేషి మొహం కడుక్కుంటా, అప్పుడు మామ టిఫిన్ ఏశిస్తే అప్పుడు తినేది ఆ ఇయ్యాల అని చూస్ ఇప్పుడూ డైరెక్ట్ డిన్నర్ ఏ ఇగా
ఏంలేదు కూడా
మ్మ్ చేసి పెడుతుంటారు అర్దంగా తినేసి కతాం ఇగ ఫ్రెండ్స్ ఉన్నారా ఇగా బయట తిరిగినవా ఇగా మళ్ళ సాయంత్రం వచ్చినావా
మ్మ్
మ్మ్ ఇంగ కాలేజ్ పోతుట్టే కాలేజ్ బంక్ కొట్ట ఫ్రెండ్స్ ఎమ్మట సినిమాలగు పోను పార్క్లగు పోను
మ్మ్ బానే ఎంజాయ్ చేసిండ్రు అయితే కదా తాస్టర్లా అయితే
ఆ అవునా ఆస్టలేనా
ఆ
ఆహా నేను బానే ఎంజాయ్ చేసినా కాలేజ్ క అని చెప్తుండే బంగొట్టి సినిమాలగా పోతుండే
మ్మ్
మ్మ్ ఏముంది ఒక వన్ ఇయర్ ఎంజాయ్ చేసిందేమో కతం
ఎందుకు ఇబ్బుడు ఎంజాయ్ చేయట్లా అన్న బయటికి తీసుకెళ్ళట్లేదా అండి
ఆ ఇగ వాళ్ళ పని వాళ్ళకే సరిపోతది ఏం ముందు ఊకే బయటి పోను ఆంటాడు ఏడికైన తీసుకపొమ్మంటే మ్మ్ ఎందుకు ఎండలకి బయటికి పోను పిల్లని వేసుకొని అంటాడు ఇంగ పిల్లతోడు పోయినా ఉండలేం ఇగ బయట
అవును వాళ్ళకి బాగా ఇరిటేట్ అయితుంటది బాడీ అంతా
ఆ ఈ ఎండలు చిన్నగా లేవు నాకు టెలోషమ్ వస్తుంది
అవును చాలా
ఆ మీ దగ్గర వస్తద అండి వర్షం సాయంత్రం టైమ్లా
నిన్న ఈవినింగ్ నుంచి నైట్ టూ వరకు కంటిన్యూస్ గా పడుతూనే ఉంది ఉంది సరిగా మాకు ఇంకా సిగ్నల్ కూడా లేకుండే
అవునా అంటే మేము ఉండేది నల్గొండలో మాకు ఫుల్ రోజు సాయంత్రం ఫోర్ కాగానే వర్షం పడుతది ఫైవ్ కల్ల ఆగిపోతది ఇగా ఏదో పడాల పడవద్దా అని ఒక గడ్డసేపు అట్లా పడిపోతది
మ్మ్
మ్మ్
మీరు గాని ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ అయ్యారా
ఏం ప్లేసులకి వెళ్ళలే అసలు పెళ్ళయినా అప్పటి నుంచి మేము బయటికే వెళ్ళలేదు ఇంట్ల నుంచి
అయ్యో
ఎక్కడికి వెళ్తే ఏదైనా గుడికి లేకపోతే ఏద ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తప్ప ఎక్కడికి పోమిగా
స
మ్మ్ మీరు మీరేమన్నా విజిట్ అయ్యార
నేను పర్సనల్గా విజిట్ అయిన టైం లేదండి నార్మలే చర్చ్ కెళ్ళడం ఇంటికి రావడం వెళ్తే బావుండే వాళ్ళ ఇంటికి చర్చకి ఆ చెస్ కూడా ఆడతా టైం పాస్ కి
ఆహా కెలిగాకు అడ ముందు నేను కూడా ఫుల్ ఆడే ఇంటి ముందు అలా పిల్లతోటి బ్యాట్ బాల్ ఆడుకుంటా వసునేది
మా నేను రమ్మ దగ్గర చాలా మంది పిల్లగాండ్లు సెవెన్ స్టార్స్ ఔట్ అఔట్
ఆ అన్నీ పిల్లలు ఉంటే ఇంటి ముందులా ఎప్పుడు పోయినా ఇప్పుడు కూడా ఆడతాం గానీ ఆ పెళ్ళ అయిన తర్వాత పెళ్ళ అయితే ఎట్లా చూస్తారో అక్క ఏందాక నువ్వు ఆడుతున్నావు ఇప్పుడు అంటారు ఇక ఆ ఈగ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది వన్ ఇయర్ లోనే అ తిను ఆ ఫస్ట్ లా అందరూ చేసుకో చేసుకోక అంటే ఇంపించుకోకుండా చేసుకున్నా చేసుకున్నాక అర్థమవుతుంది అది వేసుకున్నా డరా నాయనా అస్ ఆ పెళ్లి కాక ముందే బాగుంటది మనకి ఇష్టం వచ్చిన దగ్గరకి పోవచ్చు ఇప్పుడేమో అందర్నీ ఆడుక్కోవాలి బయటికి తీసుకపోవు బయ సోహాని ఉ
రీగ్రెట్ అయిన పెళ్లి చేసుకున్నోళ్లు
అవును మా ఇంకా మనవరకైనా చెప్తే ఊకో అక్క నీవు ఇట్లానే చెప్తున్నావ్ నీవు చే
వాళ్ళకఏమో ఈ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలని ఉంటది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి తెలుస్తు
అవును పెళ్ళయితే చెప్తుంటే అర్ధం కాదు ఇక ఇంకొకరికి
వద్దు చేసుకోకుండాంటే చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్లు అన
ఆ చేసుకోవాలి గా నీ దాని కూడా ఒక ఏజ్ ఉండాలి మనమ ఏమో ట్వంటీ వన్ ట్వంటీ టూ రాగానే ఆ పెళ్లి ళ్లి అయిపోయింది కాని కూడా చేసుకోడం పోతున్నాం
ఆ
ఉ
నేను ఎప్పు న టూ నాకు ట్వంటీ టూ ఉన్నప్పుడు చేసుకున్నా అనుకుంటా అయితే ఇప్పుడు అందులా చేసుకోవద్దు ఎవరు చేసుకున్నా అనిపిస్తంది ఎవరనా చేసుకున్నా ఆపే ఆపేయి అనిపిస్తుంది ఇగ
కానీ వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటది కదా లైఫ్ పార్ట్నర్ వచ్చిండు అ హ
ఆ లైఫ్ పార్ట్నర్ పెళ్ళైన సంవత్సరం బాగుంటది పిల్లలు పుట్టినంక బావుండదు దాని తర్వాత గోలు ఏమంటారు ఎవరు గోలు అలాదే ఈగ
ఆ
ఇగ పని పని పైసలు పైసాలు పైసల మీద పడితే ఇక ఏం పట్టించుకోరు
అంతే
ఉ
మీ డాడి వాళ్ళు ఏం జేస్తుంటారు
ఏమో మా డాడీ లేరు మా డాడీ చనిపోయాడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు
ఏ
ఇగ మమ్మీ ఏమొ హౌజ్ వర్క్
ఓకే నిక్సు చెల్లె వాళ్ళు తమ్ముడు
ఆ ఉన్నరు అంటే చెల్ల చెల్ల ఉంది చెల్లది గూడా ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఎగ్జామ్స్ అయిపెయినాయ్ డిగ్రీ ఫైనలియర్
ఓకే
ఊ మొన్ననే ఏదో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసిరంట సైబర్ సెక్యూరిటీ అది రాసొచ్చింది
ఊ
ఊ ఇగ ఆమ అయిపోతే ఇగ ఆమ గూడా ఇగ బిసీఏనో పీజియో ఏదో ఒకటి జేసుకుంటా అన్నది
ఉహు
ఊ మా చెల్ల పొట్టిగుంటాది
హ
నా డిగ్రీ ఆ అనంటారేమో ఇంకా మీ పేరెంన్స్ ఏం జెస్తారా
ఉ మా డాడీ ట్రావెలింగ్ బిజినెస్సుంది డీఎస్సీ ఆఫిసర్ల అండి క్వాలిఫై నాకిద్దర్ చల్లె వాళ్ళు ఒక తమ్ము
అవునా చెల్లె వాళ్ళ్ చదుకుంటుర్రా
ఆ ఇద్దరు ఇంటర్ తమ్ముడు నైన్తు
ఆహా మీకెన్నియర్స్ అయితుంది పెళ్ళై వ